హలో
హలో హ వీనిపస్తుంది
ఏం లేదు వాళ్ళు ఫోన్ చేశారు మామ వాళ్ళు
ఆ ఎమంటూరు
ఏం లేదు అది ప్రాబ్లం అవుతుందిమో తినక కొద్దిగా
హ
అన్న ఫోన్ కాల్ వస్తలేదు అది తీసుకోపోతారేమో
మీరు ఫస్ట్ హాస్పిటల్ అయితే తీసుకోకరి అన్న వచ్చి అక్కడ హాస్పిటల్ కి వస్తాడు అన్నా అని అనాలి
ఆ పదిహేను నిమిషా పోతాం మేము అప్పుడు వాళ్ళు వస్తే ప వారకు వస్తా ఇప్పుడు స్టార్ట్ అవుతాడయినా అన్నా
అదే ఆ మీరు హాస్పిటల్ అయితే పోండి
అదే చెప్పిన
అన్నా వెళ్తున్నటనా
అనా ఇప్పుడు ఏమో మాట్లాడతారుదాటుక్కడ మాట్లాడి ఇప్పుడు ఫోన్ చేస్తారు మా మాట్లాడిపోతాడమో
ఆహా
హ్మ్ మళ్ళ ఎక్కువ అది ఉంటది ఇప్పుడు ఇది కొన్ని రోజులు అట్లనే ఉంటది ఇప్పుడు
అవుగాని ఫస్ట్ హాస్పిటల్ కి తీూసుకోవాలి కాని అన్న
పోతారుడు పోతారు వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ పోతున్నారు
హస్పిిటల్ పోయి ఫోన్ చేసుకుని పలీసు కాల
నేను కూడా ఫోన్ చేసిన మామీ వాళ్ళకి చెప్పినా మామీ అయితే ఇప్పుడు పంపు పోతాడు అన్న మరి ఇదేపు మార్ నింపుతాడు కానీ పోతాడు అ
తీసుకో పోతు రాటనా హాస్పిటల్
అక్కడ రిమ్స్ లో మంచి చేస్తారు కదా మీ దగ్గర
నెంబర్ వన్ చేస్తారు
ఆ అక్కడ కాని ఇప్పుడు మదలు ఎందుకు రిస్స్ తీసుకోకూడదు ఫస్ట్ ఫస్ట్ కదా
పోనీ
కొద్ది డ అమౌంట్ పోతే పోని కాని డబ్బులు పోతే పోని గాని మంచి చెప్పేయాలని ఉంటది వారికి కనా
అవు
అ ఉన్నారు కానీ మరి ఇక్కడ అక్కడ మస్త్ హాస్పిటల్ మంచిగా ఉన్నాయి చాలా
ఇక్కడ ఆదిలాబాద్ లోనా
ము అక్కడె
ఓ హు
గమ నామ న లేవును
ఓకే ఓకే
అక్కడ ఉంది అదే మస్తు ఉంటాయి అక్కడ అప్పుడు మమ్మీకి పాము కరిసినప్పుడు తీసుకుపోయినాం కదా
అ
అప్పుడు చాలా మంచిగా చేసిండు వాళ్ళు మామ వాళ్ళు
అ మా వాళ్ళ దగ్గర తీసుకుంటే అయిపోతుండె గాని వాళ్ళు ఇగా
ఎ వాళ్ళ దగ్గర అది లేదేమో అది అది కా వేరే హాస్పిటల్ గదా అది అది చిన్న పిల్లల చిన్న పిల్లల హాస్పిటల్లో తీసుకోవాలి అది
అది ఎక్కడుదంటే ఆ క్రాంతి కుమార్ పక్కననే ఉన్నాది అది
ము ము
ఇక్కడ కూడ బాగుంటది
ఉమ్ మీ మామ వాళ్ళు అక్కడే ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తూరు వేరే దగ్గర చేస్తుండేమో అ అక్కడనే చేస్త లేదేమో ఇప్పుడు
ము మామ కాదు మామ అడనే ఉంది
నువ్వు అప్పుడు మామ నువ్వు మామగా అక్కడ చేస్తున్నప్పుడు నువ్వు పోకపోతుండే కొడలా
మామ ఇగా అప్పుడు చేస్తున్నప్పుడు నాకు మావాకు నా అసలు నన్ను అక్కడ నేను డ్యూటీ చేయలేదు గదా అయినా మామకు తెలిసినోళ్లు చాలా మంది ఉంటారు అక్కడ ఇట్లా మాట్లాడితే అయిపోతది పని
ఉమ్ అడుగు ఎమని
అట్లా అట్లా సర్టిఫికెట్ అంటే అయితది అదే
ఒకటి పెడదం ఆయన తెప్పస్తాడు మామకు చెప్తే ఆయన తప్ప
చిన్నమ్మ చిన్నమ్మా మాకు చెప్పాలి చిన్నమ్మ వచ్చి మామ మామ వాళ్ళు ఇద్దరు బాగనే ఉంటురిమోగా ఇప్పుడు
ఏ బాగనే క్లోజ్ ఉంటున్నారు ఇప్పుడు పని అయితది అనుకుంటామేబి
అ
ఇప్పుడు పా క్లోజ్ ఉన్నారు వాళ్ళు వాళ్ళి ఇద్దరు క్లోజ్ ఉంటున్నారు
అ అ
నీ పని అయితది అనుకుంటా నేను
అరే మా మామకు ఒకసారి మాట్లాడాలి
ఈ రెండో కాల్ గదా నీకు నేను చేస్తుంది ఉమ్ అదే మాట్లాడదాం ఒకసారి మాట్లాడి చేయ్యాలి
మామతో మాట్లాడాలి
ఉమ్ అదే ఏమో ఏం నడుస్తుంది
అవునా అదే నీకు ఇప్పుడు కాకా ఎప్పుడు ఓట్ చేస్తాడు ఇంకా
ఎవరు
అయనా మన కాకా వెనుకా వెనుకాయనా
అర్చ ఎళగా
అయనా ఏమైనా మ్యాటర్ ఉంటే నీ దగ్గర నుంచి తెలుసుకుందామని చేస్త డు లేకపోతే చేయడు హ ఇప్పుడు ఆయన బావు గురించి ఎక్కువ మాట్లాడుతలేరు వాళ్ళు నీతో
ఎందుకు మాట్లాడతలేడు అదే
అవి మంచికి లేదు కాబట్టి మాట్లాడతలేరు వాళ్ళు
ఎవరు బావ వల్ల
బావ వాళ్ళ అవి అమ్మాయి బాగుంది బాగుంటే చాలా మాట్లాడుతుండే కట్నం ఎక్కువ ఇస్త తో మాట్లాడుతుండే
అవు
అన్ని తక్కువ ఇచ్చారు కాబట్టి ఎక్కువ మా మాట్లాడలేరు
అవును అవును అది కూడా కరెక్ట్
రేపు ఎక్వ అంటే ఈయన మన మా రూమ్ లో ఉన్నవాడు ఆయన ఆయన పెళ్లికి పోవాలని బగా కాళ మీద ఉన్నాడు
ఆవు
ఆ
కంత్రి ఏ
ఆ చాలా కదా అనిపిస్తుది నాకు మస్తు హుషారు ఉన్నాడని
ఉషారున్నడు ఆడు
ఉమ్ అ అళ పెళ్ళకి ఇప్పుడు అన్న పెళ్ళి దేయ బాబాయ్ పెళ్ళి పోతా బాబాయ్ పెళ్లికి పోత అని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాబాయ పెళ్లికి రావాలను అని చెప్తున్నారేమో ఈయనకి
ఆ
ఉమ్ పో సగే ప అ ఏం చేస్తునావ్ మరి నువ్వు
కూర్చున్నా స్నానం చేయాలి
నేను కూడా చేయలే ఇప్పడు వరకు నేను కూడా చేద్దామని అనుకున్నా చేయలే
ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నా ఇగ స్నానం చేసి
ఆ మీ పిన్ని వాళ్ళు కలిసారా నీకు కలుస్తార అది ఫోన్ చేస్తారా నీకు
ఎవరు
ఈ మన మన ఇంటి పక్కన ఉంది కదా అమ్మాయి
ఆమె ఒకసారి ఫోన్ చేసింది
మ్మ్ పాప మంచిది నా కాప ఆపరేషన్ అయినప్పుడు ఏమేమో పండ్లు అన్ని తీసుకొచ్చింది
ఆ నాకూడా బానే మాట్లాడుతది నాతో కూడా ఒకసారి ఫోన్ చేసి పవన్ అన్న ఎట్లా అంటాడు ఏమో అది ఏంది అన్న ఏ బానే ఉంటాడు ఊర్కో
ఏమని పవన్ అన్న
ఫవనన్న ఎట్లా ఉంటాడు ఏంటి అంటే ఏ బానే ఉంటాడు అన్న
ఆ అంటే ఏమని పెళ్లి చేసుకుందాం అంటుందా ఏమి
ఎవరికి
పోయింటి రా
అవున్ చిన్న పవన్ తో ఆమె ఎందుకు పెళ్లి చేసుకుంటాది
మై మైలు కాడి
ఆ చాధర్లా అడిగిందేమో పోనన్నా ఎట్లా ఉంటడు బాగుంటడా బాగుంటడా అన్న
ఆ
మ్మ్
మ్మ్ బానే ఉంటది పవన్ ఏమి అని చెప్పా
ఆ ఆ
పవన్ చాలా మంచోడు అంటున్నా
ఆ
నివు గట్లనే ముంచోడన్న
అవున
మ్మ్
చోల్ పడాలే మాట్లాడలే పా
వాళ్ళ రూమ్ లోనే కిట్టూ వాళ్ళు ఉంటుర్ ఏమో అనిపిస్తుంది
ఆ అక్కడనే అక్కన్నే వాళ్ళు కలిసి ఉన్నారేమో అనుకోంటద
ఆ కలిసే ఉంటూర్ ఏమో అనిపిస్తుంది అప్పుడు
ఆ ఇలా కలిసి ఉండాదేమో మరి నా మా దగ్గర నుంచి అది రైస్ కుక్కర్ అన్ని తీసుకుపోయరు
అవునా
ఒకసారి తెలుసుకో వాళ్ళు కలిసి ఉన్ ఉన్నారా అంటే మీ అవి ఉంటాయి కదా మన ఏలుతురు ఒక్కరు ఉండాలిగదా
ఆ
అ తీసుకురమని చెప్తాన్నర వాళ్ళు వాళ్ళు కలిసి ఉంటే అవును
అదే వాళ్ళు కలిసి ఉన్నారా ఏందనే తెలుసుకోవాలి ఫస్ట్ లేకుంటే పిన్ను సపరేట్ ఉంటే ఉండని ఇంగ మంచిదే పాపం
ఆ పిన్ను పిన్ని ఉంటే ఉండని కానీ వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళు
హౌస్ ఉండేది తీసుకోవచ్చు
మ్మ్ ఆ తీసుకురాళ్ళ
అదే ఒకసారి కనుక్కోవాలి నేను అడు కిరణ్ కూడా హషారు ఉన్నాడు అడికి అడదాం అడుగుదాం అంటే ఆడ చెప్పేస్తాడు ఎట్లా అడుగుతుండే రా ఏమనీ
ఆ చెప్పాడు ఆయన కడగకూడద ఆయన రెండు సైడ్ ఉంటాడు ఆయన నువ్ ఏమైనా అంటే ఆయన చెప్పేస్తాడు ఆయన ఏమైనా అంటేవ చె చెప్తాడో చెప్పడు కాని చెప్తాడు వాళ్ళ అత ఏమైనా అంటే
ఆ అంటుండు వాళ్ళు కూడా ఇట్లా అంటురు నువ్వేంది ఇట్లా అంటున్నావ్ ఇని అంటా అన్నా
అ అలిపు ఈయన ఊకేనే మధ్యలో కాల్ చేసి అటు ఇటు మా మాట్లాడుతుని హ
మరికు వాళ్ళతో అవసరమే లేదు వాళ్ళ ఎంత మాట్లాడినా ఏం లేదు
బాగా అ
వాళ్ళు ముందు నుంచి మాట్లాడితే ఏదో మాట్లాడినట్లు ఉండాలి కానీ వాళ్ళు ముందు నుంచి మాట్లాడరు మొనం కూడా మాట్లాడ
మాట్లాడు నతో మొ ను నాతోనే మాట్లాడతలేనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు వాళ్ళతో
నేను నేను మాట్లాడాను నేను
మరి నా వాళ్ళు నాతోనే అంతా వ ఏవో రూబ ప ఇస్తున్నారు
ఆ
మ్మ్ హ్మ్
ఆ
లైట్ తీసుకోవాలి అళ్లు ఉంటాయండి పోతాయండి పెళ్ళి కూడా ఫోన్ చేయాలను నేను నెక్స్ట్ ఇయర్ అలకి మస్తుమంది చేస్తారు సరే నెక్స్ట్ మాట్లాడతారు
సరే